హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నాం. మీరు బాగున్నారా
తిన్నారా
హా తిన్నాం మీరు
తిన్నామండీ
ఏం చేస్తున్నారు
ఏం లేదు దండి ఇలా డాబా మీదకి వచ్చి కూర్చున్నాం చల్లగాలుస్తుందని
ఓహో
మీరు
నేను రేప్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ప్రిపేర్ చేస్తున్నా బ్యాటర్
ఏంటి ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
ఇడ్లీ
ఉహు మీరు ఇడ్లీ పిండి అంటే ఏమన్నా డిఫరెంట్ గా చేస్తారా, ఇప్పుడు ఇదేంటి నార్మల్ గా షాపులలో దొరికిన పాలిష్డ్ మినప్పప్పు కాకుండా, పొలాలలో దొరుకుతాయి కదా బ్లాక్ కలర్ వి మినప్పప్పు
ఆ గుండు మినప్పప్పు అని అంటారు.
హూమ్
ఉహ్ ఆ అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు దాంతోటి చేస్తా నేను బాగుంటంది
ఉహ్
ఇది దొరకనప్పుడు నార్మల్ పప్పు లూజు టాక్ టాక్ టాక్
ఎక్కువ బ్రేక్ఫాస్టేస్ ఎమ్ చేస్తారండే ఏంటి
ఆ ఇడ్లీ దోషా ఆ కుర్రలో కిచ్చిడి
కురగాయలా కిచ్చడియా
హ్మ్మ్ ఉండలు అంటే నార్మల్ గా డీ మార్ట్ అట్లా బయట దొరుకుతాయి బయట ప్లే షాప్స్ లలో దొరుకుతాయి కొర్రలు అంటే ఇస్తారు వాళ్ళే వాళ్ళు నైట్ సోప్ జ్యూస్ కొననైతే సోక్ జేసి పెట్టేసుకొని మార్నింగ్ హోప్ చేసుకోవాలి పెసరపప్పు వేసి చేస్తర్ బావుంటుంది కిచిడి కొంచెం అంత హెవీ ఉండలేకా అవి ఎంటివో తిన్నా కాని మంచిగ అ తినాలనిపిస్తుంది, స్టమక్ కూడా మంచిగ ఫుల్ అయిపోయినట్టుంటుంది, ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కూడా బావుంటు తిన్నది
హుమ్మ్ ఇంకేం చేస్తారండి
ఆ అప్పుడప్పుడు నార్మల్ రైస్ కిచడి చేస్తాను రాగి దోశ వేస్తా అప్పుడప్పుడు
రాగి దోశ ఎలా చేస్తరు
అ నైట్ సో అద్ సోక్ ఏం చేయను నార్మల్గా రాగి పౌడరు దాంట్లో కొంచెం రైస్ బి చెప్పింది మిక్స్ చేసీ ఒక టెన్ మినెట్స్ అట్ల పక్కకి పెడతాను వాటర్ వొసి కలిపి సాల్ట్ ఎసుకుని కొంచెం కారం స్పైసీ కావలంటే కారం వేసుకోవచ్చు
ఓకే అంటే ప్చ్ కారంపొడ లేకపోతే పచ్చిమిర్చి అట్ల దాంచేసేసి
ఒద్దిక హా హా ఫ్ స్పూన్ అంతే ఒక పిన్సిల్ లాగా జస్ట్ ఆ టేస్ట్ కోసం చప్పగా ఉండకుండా మంచిగా టేస్ట్ వస్తది కారం వేస్తె వేసి టెన్ మినిట్స్ పక్కకు బెడుతాను
తర్వాత నార్మల్ గా పో కొంచెం లిక్ ఉ బాగా చిక్కగ్ కలుపుకోవద్దు కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు
మ్మ్ హ్హ్
బాగుంటది
అంటే నేను చేస్తా రాగిదోశ కాపోతే ఆ ఫార్మేట్ లో కాదు
ఇ ఫర్మం చేే ఎస్ కాకుంటా మంది కమెంటేషన్ చేస్ హలో
చెప్పండి
ఫర్మెంటేషన్ ఇ చేసి చేస్తారు కదా కొందరు
పర్మెంటేషన్ అర్థం కాలేదండి
అదే పెట్టి నైట్ నాణ పెట్టి దాన్ని మళ్ళీ మిక్సీ చేేసి రాగులు బియ్యం పప్పు అట్లా చేస్తారు కొంతమంది అట్లా చేస్తారు నేను అట్లా తక్కువ ఇట్లా తొందర తొందర చేసేస్తాను
నేను ఇన్స్టాంట్ దోశ కింద వాడతా గాని బియ్యంపిిండి బదులు గోధుమ పిండి తెలుసుా
హా తె శు బ కూడా వాత అపుడ
పి అది కలిపేసేసి చేస్తానుేను అందులోకి పచ్చిమిర్చి అల్లిపాయి జీలకర్ర వేసి కొంచెం మంచిగా రోట్లో దాని చేసేసి ఇందులో మిక్స్ చేసి వేస్తా సో దాంతోటి ఏమైతుందంటే మనం చట్నీ వాడాల్సిన అవసరం ఉండదు కొంచెం అదే స్పైసీ స్పైసీగా అనిపిస్తది కదా అట్లా తినేస్తాం అనమాట
అ ఎన్ డడా ఎప్పుడైనా ఎప్పుడైనా సరి బోండా బోండా చాలా తక్కువ అవి మైదాగాబ ఇ చాలా తక్కువస ఒక మంత్లీ వన్ టైమ్ చేస్త అ రాచ్చు అంతె
అంటే మీరు ఉత్తి మయిద పిండి చేస్తారు అందులో రవ్వ లేకపోతే
కొంచెం ఇడ్లీ అ కొంచెం ఇడ్లీ రవ్వన్నా లేకపోతే ఉప్పు రవ్వ అన్నా
అవునా
కు
అట్లా రవాలు ఏసేసి చేస్తారా
కేడ చే
మ్హ్ సల్లే
అప్పగదరి నండి మ్ ఇమదల్ ఇంతంతాకు ముం
అర్థం గాలేదండి
నాకు వినపడలే వాయిస్ కట్ అయ్యొచ్చి ఇంతక్ ముందు
అవునా ఇప్పుడు క్లియర్గా ఒస్తుందా అండి
ఆ ఓకే
హ ఇంకా ఇవి ఇవి ట్రై చేస్తారా పాస్తా లేకపోతే మ్యాగీ ఇపీ
ఆ అంతలో ఒకప్పుడు వినేది మ్యాగీ బాగనే ఇప్పుడు అవాయిడ్ చేసాం మా పాప వుటినప్పటి నుంచి మ్యాగీ పస్తాట్లాంటి తినట్లే అంతక్ ముందు తిన్నం
పాస్తా మంచిదే కదా అండి అంటే కాకపోతే అందులో వెజిటేబుల్స్ బాగా ఏసేసి పాస్తా కొంచెం మైక్రోన్ పాస్తా అని ఉంటది గదా
ఆ మ్యాక్రోళి మ్యాక్రోళి ప్ పాస్త ఒక్క సరి ట్రై జే సంగని అంద్ లో కొంచం నె మయి రాను రిఫైన్డ్ మై హా కంటెండ్ రాను ఉంటవి కదా ఎందుకు ఆది ఇది చెప్పేసి అవాయిడ్ చేసేస
అ నేను నాకు అంటే పాస్తా నేను రీసెంట్గా ట్రై చేసినా అనమాట అంటే నాకు స్పైసీ బా పాస్తా అద అయితే బాగుంది ఈ మిల్క్ పాస్తా చేస్తారు కదా ఐడియా ఉందా మీకు వైట్ కలర్ది
వైట్ సుస్ పాస్తా అంటారు
ఆ ఆ పాస్తా ట్రై చేసినా కానీ కుదరలేదండి నాకు
ఆహా నేను కూడా విన్నాను అని ఎప్పుడు ట్రై చేయలే అందులో ఇంకా చీజ్ ఆ ఆరిగానో చిల్లీ ఫ్లేక్
ఆ ఆ చేసి నేను చీజ్ క్యాప్సికమ్ ఇంక ఏంటిది ఇది బటానీ ఐడియా ఉందా
ఆ అవి ఇవి వేసేసి అన్ని వేసేసి ట్రై చేసిన అనమాట కాకపోతే అంత బాగా సెట్ అవ్వలేదు
కుదిరితే ట్రై చేయండి మళ్ళా
చూడాలా అంటే యూట్యూబ్
ఆ అదే యూట్యూబ్ చూసి ట్రై చేయండి
ట్రై చేయాల ఇంక్ మళ్ళా ఒకసారి
అన్ని యూట్యూబ్
అయినా ఇన్స్టాట్ గా ఈ గా అయిపోయేది ఇడ్లీ ఒకటి దోశ ఒకటి ఈ మ్యాగి కొంచెం పాస్ట్ గా అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ లు
ఏంటి అంటే మామూలుగా మనం దానికి చట్నీ చేయాలి మళ్ళీ దాన్నీ ప్రిపేర్ చేయాలి ముందు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టాలి అట్ల అయితే ఈజీ గా అయిపోతది
ఊమ్ అంటే ఇప్పుడు చపాతి అన్న పూరి అన్న అప్పటికప్పుడు కాల్చాలి చెయ్యాలి మళ్ళీ దానికి సపరేట్ కర్రీస్ చేయాలి అదే ఇది అనుకోండి పల్లీలు వేంచేసి ఎంతసేపు పడుతంది మహా అంటే టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా పట్టా కదా వన్ మినిట్ లో అయిపోతది కదా ఇడ్లీ ఒకసారి కుక్కర్ అందులో ఏసేసి ఆడ పెట్టేస్తే అదే ఉడుకుతది డైరెక్ట్ టిఫిన్ రెడీ
ఇడ్లీలో ఇడ్లీ బ్యాటర్ లో నేను క్యారెట్ తురిమి వేస్తా
ఎట్లా అండి
బీట్రూట్ క్యారెట్ తురిమి అదే గ్రిట్టర్ లో తురిమి వేస్తా తురుముతారు కదా
ఐడియా లేదండి నాకు దాని గురించి పెద్దగా
క్యారెట్ ని చిన్న చిన్నగా తురుముతారు కదా
హ్మ్ మ్మ్
అట్లా తురిమి ఇడ్లీలో ఇడ్లీ బ్యాటర్ లో వేసి ఇడ్లీలు అట్లనే చేస్తా బీట్రూటు క్యారెటు కొంచెం మనం డైరెక్ట్ గా తినాలంటే అప్పుడప్పుడు నచ్చదు గదా ఇడ్లీలో వేసిస్తే ఎంతో కొంత కడుపులోకి వెళ్ళిపోతు లేదు కదా
హ్మ్
నాకైతే చెప్పడు అ మాతాయి చేస్తా ఉంటా
నేను ట్రై చెయలేదండి చెయ్యాలి హ్మ్
పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా నార్మల్ గా కొందరు ఆయిల్ ఫ్రై చేస్తారు నేను ఆయిల్ ఫ్రై చేయను నార్మల్ రోస్ స్ట్ చేసి దాన్ని మిక్సీ కెసేస్త
ఊహూ
ఒకసారి ట్రై చేసిన కానీ నాకు అంత నచ్చలే ఆయిలీ ఆయిలీ అనిపించింది పల్లి చట్నీ అందుకే చాలా వరకు నార్మల్ రోస్టే చేస్తాను
హ్మ్ సరే అండి ఉంటా
హ్మ్ ఓకే అండి